హాయ్ సిరిషాయి ఎలా ఉన్నావ్
హయ్ సిరి బాగున్నాను నువ్వెలా ఉన్నావు్
నేను బాగున్నా ఉన్నా ఈ మధ్య ఏమైనా మంచి సినిమా తెలుగు సినిమా చూసావా నాకు బోర్ వేస్తుంది కొన్ని మూవీస్ అన్నా చూస్తావా నాకు రూమ్ లో ఒక్కదానే ఉండి చిరాకేస్తుంది
అవునా అవును సిరి ఈ మధ అదే నేను త్రిబులర్ సినిమాకి వెళ్ళాను చాలా బాగుంది సినిమా
ఓ నీజంగానా ఆ సినిమా నాకు చాలా ఇష్టం ముఖ్యంగా ఆ యాక్షన్ సీన్స్ చాలా బాగుంటాయి
అవును సిరి అలాగే పాటలు కూడా చాలా బాగున్నాయి చాలా అన్ని పాటలు కూడా చాలా బాగున్నాయి
అవునా నువ్వు నాటు నాటు పాట చూసావా డ్యాన్స్ సూపర్గా ఉంటుంది ఆ డ్యాన్స్ వచ్చాక అందరూ అదే అదే అన్ అన్ ఏ ప్రోగ్రామ్స్ అయినా ఏ స్కూల్ ప్రోగ్రామ్స్ అయినా ఏ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అయినా అదే సాంగ్స్ అదే స్టెప్స్ రిపీట్ చేస్తున్నారు అయినా బోర్ కొట్టట్లేదు ఎన్ని సార్లు చూసినా చూడాలనే అనిపిస్తుంది
అవును శిరీష మరి డ్రెస్సింగ్ స్టైల్ కూడా సేమ్ అట్లనే వేసుకుంటున్నారు
ఆ అవును అదిద బెల్ లాగాంటాయి సేమ్ స్టెప్స్ అవును నా ఇక్కడ చాలా నచ్చింది
ఆ డ్రెస్ వయిట్ డ్రెస్స్ సేస్
నేను కూడావచ్చా ఆ స్టెప్స్ స్టెప్స్ రావడానికి ట్రై చేస్తా గాని నాకు ఆ ట్రై చేసి హ ఓ వచ్చే వచ్చేస్తుంది అని అలాగనే వచ్చేస్తునే కానీ కన్ఫ్యూజ్ అయిపోతా
అవునా అంటే అది స్పీడ్గా ఉంటది కదా స్టెప్
వాళ్ళు ఎంత ప్రాక్టీస్ చేస్తారో కానీ, చాలా గ్రేట్ అలానే చూస్తూ ఉండిపోతా నేను ఆ పాట వస్తే
అవును శేష ఈ పాట ప్రపంచంలో చాలా పాపులర్ అయిపోయింది.
నిజమే ఆ అవును మరి మన తెలుగు సినిమాలు ఇప్పుడు ప్రపంచ స్థాయిలో గుర్తుండిపోతున్నాయి
మ్ అవును అందులో ముఖ్యంగా దర్శకుడు రాజమౌళి కదా రాజమౌళి తీసిన సినిమాలు చాలా పెద్ద ఎయిడ్స్ వస్తున్నాయి
అవును బాహుబలి కూడా రాజమౌళి తీ
ఆ మ్యాక్సిమం యాక్షన్ మూవీస్ అన్ని రాజమౌళి గారు దీస్ నవే
ఆ కానీ ఆ డైరెక్టరా ప్చ్ ఆ థింకింగ్ వేరు మోస్ట్లీ వేరే డైరెక్ టర్ దగ్గర ఇలాంటి కళలు నేను జూల్లేదు ఇలాంటి యాక్షన్ థ్రిల్లర్ మూవీస్ కూడా ఆయనంత విడుదల చే బాహుబలి ఎంత హిట్
అవును బాహుబలి అని మాక్సిమం ఆ మగధీర యా క్షన్ మూవీస్ అన్నీ రాజమౌళి గారు తీసినవే
మ్మ్ నాకు కూడా ఆయన సినిమాలు చాలా ఇష్టం స్టోరీ విజువల్స్ అన్నీ చాలా గొప్పగావుంటాయ్.
హ్మ్ నీకు ఇష్టమైన హీరో ఎవరు
నాకు మహేష్ బాబు అంటే చాలా ఇష్టం
ఎందుకు పొడుగ్గా ఉంటాడనా
తెల్లగా ఉంటాడని తెల్లగా ఐటుగా ఇప్పుడు వాళ్ళ బావ వాళ్ళ, పాప మ్మ్ ప్చ్ ఎంత ఇప్పుడు వాళ్ళ పాప చాలా పెద్దది. కానీ అయినా అయినా ఒక ఫాదర్ ఒక ఫాదర్ పోస్ట్లు ఉన్నా, అని కూడా మనకు ప్చ్ తెలీదు అంత యంగ్ గా అంత డైనమిక్ గా ఉంటాడు
ఆ వాళ్ళు ఫిజికల్ అవన్నీ మెయింటైన్ చేస్తారు కదా హీరోలు అంటే వాళ్ళు మెయింటైన్ చేయకపోతే, వాళ్ళకి స్క్రీన్ పైన బాగుండాలి కదా ద వాళ్ళు
అ మంచి డైట్ మెయింటైన్ చేస్తారు, ఏమంటే పా అడికి వెళ్తారు కదా జిమ్కి వెళ్తారు వాళ్ళ ఫుడ్ డైట్సే వేరు
అవును మ్ ఆయన సినిమాాల అంటే నాకు కూడా చాలా ఇష్టం, ఆయన స్టైల్ బాగుంటది.
చాలా బాగుంటుంది, అవును ఆయన సినిమాల్లో డైలాగ్స్ కూడా చాలా బాగుంటాయి మురారి సినిమా, మ్ చాలా మూవీస్ ఉన్నాయి చాలా మూవీస్ చూసా మళ్ళీ ఒ ఏదో సాంగ్ ఉం పంటంది కదా అ లైక్ అ మ్ ఒక నైట్ టైమ్ స్ట్ మ్ హు ఫిల్లింగ్ పైన చేస్తారు ఒక సాంగ్ ఏ మాయ చేసావు కానీ ఓ మనస చెప్పమ్మా నిజాన్ని ఆ పాట కూడా చాలా బాగుంటుంది అందులో కూడా ఆయిన స్టైల్ యాక్ట్ అసలు వేరే గూస్ బాంస్ మళ్ళీ మీనా పక్షి లా చెప్పవే చిరగాలుస మీనా పక్షి మూవీలో ఆ మీనాక్షి సంథింగ్ వాళ్ళ సిస్టర్ లాగా వాళ్ళకి ఆన బ్రదర్ లా అంటాడు కదా మీనాక్షి అమ్మా మీనాక్షి అనుకుంటా సాంగ్ ఉంటారు ఆ ఆమ వి కూడాడను చాలా ఇష్టం
అవునా నాకైతే అల్లర్జునంటే చాలా ఇష్టం
అవును నిజంగా ఆయన డ్యాన్స్ అంటే సూపర్ అసలు ఆ పుష్పలో అసలు వే వరే వేరే స్టల్ చూసిన ఇంతకుముందు ఆయన నటించిన యాక్షన్స్ పేరు ఈ పుష్పంలో వేరే రియాలిటీస్ కొత్తగా కొత్తగా అనిపించింది ఆయన యాక్షన్స్ అయినా ఆయన రోల్ అయినా కాంత కొత్తగా అనిపించింది కానీ అందులో జీవిస్తాడు ఏ రోల్ ఇచ్చినా
అవును చాలా బాగా నచ్చింది నాకు కూడా
వేరు కూడా కూడా చాలా బాగుంది
ఉ అవును రష్మిక అల్లు అర్జున్ గారు చాలా బాగుంది మూవీ పుష్ప సినిమా నాకు కూడా చాలా నచ్చింది
చెప్పాలంటే నిజంగా ఆయన డ్యాన్స్ అంటే సూపర్
తగ్గదల డైలాగ్ అనే చ అనేది చాలా ఫేమస్ అయింది కదా
ఆ అవునవును రైస్
ఆ డైలాగ్ మాత్రం చాలా పాపులర్ అయిపోయింది అ చూసినా తగ్గదలే అంటున్నారు
ఆ అవునా సినిమాలో డైలాగ డలాగ్స్ కూడా చాలా పాపులర్ అయ్యాయి తగ్గేది లేని డైలాగ్ చాలా ఫేమస్ నిజం ను్ చెప్పినట్టుగా నిజమే చాలా మంది ఆ డైలాగ్ సోషల్ మీడియాలో కూడా ఉపయోగిస్తున్నారు
అవునవును నేను కూడా చాలా షార్ట్స్ అవి చూసాను నీకు కామెడి సినిమాలు ఇష్టమా
అవును నాకు కామెడీ సినిమాలు చాలా ఇష్టం నవ్వు వోస్తుంది కాబట్టి టీ రిలాక్స్ అవుతం రిలాక్స్ అవుతాం ఎప్పుడు మనం స్ట్రెస్ రిలీఫ్ ఆ ఎప్పుడు పనుల్లో జాబ్స్ లో చదువుల్లో కొంచం బిజీగా అవు తున్నాం గాదా కామెడీ వల్ల మనకు ఉన్న స్ట్రెస్ మొత్తం రీలఫ్ అయ్యి రిలాక్స్గా అయిపోతాం. ఆ స్ట్రెస్ వల్ల జుట్టుడిపోతుంది. టెన్షన్స్ ఎక్కువ అయితున్నాయి. అమ్మో అందుకే అప్పుడప్పుడు కామెడీస్ మూవీ చూడు శిరీషా
అవును సరే నా గుడ కామిడి సినీమలు అంటే చాలా ఇష్టం. రిలాక్స్ అవుతాం చాలా కాబట్టి
హ్ చిన్నప్పుడు మన ఫ్యామిలీతో కలిసి సినిమాలు చూడడం గుర్తుందా
అవును అప్పట్లో థియేటర్ కి వెళ్ళడం చాలా ఎగ్జైట్ మెంట్ గా ఉండేది అస్సలు ఇది మాకు థియేటర్ కి వెళ్ళడం అంటే ఆ ఎక్కడ లేని ఆనందంతో మే ఎగురుకుంటూ వెళ్ళేవాళ్ళం
ప్రపంచానికి వెళ్ళినట్టు ఉండే గాదా అవును ఇప్పుడు ఎక్కువగా ఫోన్లోనే లేదా టీవీలోనే సినిమాలు చూస్తున్నారు. థియేటర్కి చా కొంతం రేరుగా ఏళ్తున్నారు. అందరు ఫోన్లోనే టీవీలోనే చూస్తున్నారు
ఈ మధ్య అంటే కొన్ని డేస్ అయితే ఫోన్ లోనే వచ్చేస్తది. కదా అన్న దాంట్లో ఇప్పుడు వెళ్ళడం అవసరమా అంటే చాలా వర్క్స్ గుడా ఉంటున్నాయి. ఏ జాబ్కి వెళ్లిన ఏవో వాళ్ళ వర్క్స్ వాళ్ళకే ఉంటున్నాయి. ఏదో ఒక్క రోజు హాలిడే ఉన్నా అది వాళ్లకి రెస్ట్ తీసుకోవడానికే సరిపోతుంది. మళ్ళా సినిమాకి వెళ్ళి అక్కడ మళ్ళా టయర్డ్ అయ్యి ఉ అవును ఇప్పుడు చాలా మంది నెట్ ఫ్లిక్స్ లేదా అమెజాన్ ప్రైమ్ వీడియోలు వీటిలోనే సినిమాలు చూస్తున్నారు.
అవును. ఇప్పుడు చాలామంది అవును అంతే నాకు కూడా అలానే తెలుసు. నిజమే ఇంట్లో కూర్చొని సౌకర్యంగా సినిమా చూడొచ్చు ఏమైనా ఇష్టమైన స్నాక్స్ చేసుకోవచ్చు. కానీ టీవీ జు స్తున్నప్పుడు కరెంట్ పోతుం దిగదా అప్పుడే నాకున్న బీపీ రైజ అయింది ఏదో చాలా ఇంట్రెస్ట్ చిన్న ఓకే ఒక రోజు సినిమా చూద్దామని ఏమైనా స్నాక్స్ రెడీ చేసుకొని టీవీ ముందు కూర్చుంటానా దరిద్ర దశావతానేత్టి నా తలపైన కూర్చుంటేది, అప్పుడే కరెంట్ పోతు తె ఉ కొంచెం ఇంట్రెస్టింగ్గా టీ ఒకే ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది మూవీ అనే లోగానే గాడ్ కట్ చేస్తాడు
అలాంటప్పుడు చాలా చిరాకు వేస్తది కదా చాలా ఎక్సైట్మెంట్ తోనీ మూవీ చూడాలని లే లేక కూర్చు టే అలా అయిపోతది మ్ కానీ అప్పట్లో థియేటర్లలో సినిమాలు చూడ్డ అంటేది వేరే ఫీలింగ్ కదా
అవును పెద్ద స్క్రీన్ సౌండ్ చన్నీ చాలా బాగుంటాయి, కానీ ఇప్పట్లో థియేటర్లో సేమ్ అదే విజువల్స్ అదే డ్యాన్స్ల కింద, గ్రౌండ్ ఫ్లోర్లో అదే రిక్రియేట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు జనాలు రీల్స్ లో ఫేమస్ చేస్తున్నారు పేపర్లు ఇసురడం ఎ అంత వేర అది పాప్ మధ్యలో బ్రేక్ లో పాప్కోర్న్ కూల్ డ్రింక్స్ డ్స్ ఆ సౌండ్స్ విజువల్స్ అది వేర లెవెల్ మే ఎంతయినా టీవీ చూసినా ఫోన్ చూసినా ఫీలింగ్ రాదు
అవును చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు, థియేటర్ కి వెళ్తే, అవును చివరిసారిగా థియేటర్ లో చూసిన సినిమా ఏది
ఒ నేను చివరిసారిగా చూసిందంటే నేను ఇప్పట్లో ఏం చూడలేదు ఈ మధ్య నేను చూసింది లాస్ట్ మూవీ అంటే ఈగ అదేదో ఎప్పుటిదో
బాహుబలిది బిగినింగ్ చూడలేదా
లేదు లేదు బాహుబలికి కూడా నేను వెళ్ళలేదు
అవునా
మ్ ఇంట్లో సినిమాాలంటే కొంచెం అదేదో పెద్ద తప్పులాగా చూస్తారు థియేటర్ల వేళ్లడం సినిమాలు చూ దా వేణు ఈయాల మా మమ్మీ మొత్తానికి అద్ ఎస్తది
ఈగ సినిమా అంటే అది చాలా ఎ ప్పటిదో గాదా అంట అప్పటి నుంచి నువ్వు థియేటర్ కి వెళ్ళలేదా
అది ఇప్పటికి ఒక కోరిక గాని ఇంట్లో చెప్తే పర్మిషన్ ఎవరు వల్ల
అయితే మనం ఈసారి కలిసినప్పుడు ఖచ్చితంగా వెళ్దాంలే నీకు మంచి మూవీ చూపిస్తాను నేను
ఉమ్ ఏదైనా మంచి మూవీ మొన్న ఒకటి వచ్చింది కదా సాయి పల్లవి మూవీ ఆ అమరన్ అమరన్ ఆ మూవీ ఫోన్ లో చూసాక అనిపించింది థియేటర్కి వెళ్తే బాగుండేది అవు
బాగుందా కదా మూవీ ఇంకో మూవీ ఈ మూవీ చూసావా ఆ అనగనగా మూవి
అనగనగా ఆ
చాలా బాగుంటది మూవీ ఫాదర్ అండ్ సన్ బాండింగ్ ఉంటది
పించారు అవును చూసి నాకైతే ఏడుపొచ్చింది ఆ ఇలాంటి మూవీస్ చాలా కావాలి
అవును చాలా బాగుంది అక్కడ ఎడ్యుకేషన్ సిస్ కూడా చాలా బాగా పెట్టారు లాస్ట్
అవునువును ఎడ్యుకేషన్
ఎక్స్ప్లెయిన్ చేయడం గాని చాలా బాగా చెప్ చెప్పారు కదా అలాంటి బుక్స్ ఉంటే వాళ్ళకి కథల్ లాగా చెప్తే ఎంత బాగా అర్థం అవుతుంది చిన్న పిల్లలకి అంటే చిన్న పిల్లలలకు ఇప్పుడు ఇంగ్లీష్ లో చెప్పి అంత స్ట్రెస్ ఇవ్వడం వల్ల ఎక్కువగా అంటే వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు కదా అంతలా ఇంగ్లీషు చిన్న వయసులోనే అంటే వాళ్ళకు అన్ని చదవండి చదవండి అని ఫోర్స్ చేస్తుంటే వాళ్ళు హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కదా కానీ అందులో చాలా బాగా చూపించారు అందులో అబ్బాయి సూసైడ్ కూడా చేసు